నమస్కారం అన్
ఆ మీకు కూడా నమస్కారం అండి
ఉ మీరు చిన్నప్పుడు ఏం చేయట్లేదండి ముప్పే బోన్ చేసా
ఆహా మేము కూడా తిన్నాం అంటే మీకు ఇప్పుడు ఏమన్నా హెల్ ఎల్పిజీ షార్ట్ఏజ్ అట్టేం లేదా
ఉందండి ఇప్పుడు ప్రజెంట్ పర్లేదు
ఉ
గ్యాస్ ఉందండి
ఆ
ఒట బండి ఉందండి ఆడ
ఆ మాకు ఎల్పిజి షార్టేజ్ ఉంది కాబతే కాబట్టి కొంచెం అంటే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది
ఆ అండి
ఉ
ఏం తిన్నారు
ఏమండి చికెన్ అండి ఈరోజు సండే కదా తనా మామల్లా
ఆ మాకు సండే స్పెషల్ చికెన్ పెట్టాలి కానీ పెట్టలేదు ఎల్పిి ఏన్ ఆ ఏదన్నా అంటే ఎల్పిజి షార్టేజ్ అంటున్నారు
అఓకే
వెయ్యి రూపాయలు అంటే బయట తెచ్చుకొని తినండి కావాలంటే లేదంటే నెక్స్ట్ వీక్ పెడతాంలా పోస్ట్ పోన్ చేస్తున్నారు
హ
ఉ అది అంటే దీని వల్ల మీ మీ సైడ్ ఏమన్నా ప్రభావం చూపించింది
నేను ఇప్పుడు వేరే వేరే చేట్లో ఉన్నానండి మారాష్ట్రలో ఉన్నాం
ఆ
అన్న నాది అత డ్యామేజ్ అంత రాదు అన్న నాది ఉంచూ పంద
ఆ ఇప్పుడు మీరు మీరుకు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు అంటే విని నేర్చుకుంటారా లేకపోతే మాట్లాడి నేర్చుకుంటున్నారా ఎలా
నేను నేను మాట్లాడి నేర్చుంటానండి సోచ ఇంగ్లీష్ లో ఇంగ్లీష మరాఠ అ ఉండూ వ
మిక్స్తో మాట్లాడతారా
ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడినంతో ఇది అర్ధం ఇదనే మరాఠీగా చెప్తారంండి ఆయన
ఆ
ఏ తమిళ దేశం హిందీ ష మాట అంతనే
ఆ నేను కూడా హిందీ మా నేర్చుకుందాం అని అనుకుంటున్నా
ఓకే అండి మీట్ండి మంచిది
దానికి ఏమన్నా సజెషన్స్ ఏమన్నా మీ దగ్గర నుంచి ఇవ్వచ్చు కదా ఎలా నేర్చుకోవాలి ఏంటి అని
మీరు మీరు కంపట్ అంతే మంచిది మాట నేర్చుకోండి కంఫర్తో పోతే యూట్యూబ్ చనల్
ఇప్పుడు చాలా మంది అంటారు ఆ హిందీ సినిమాలు చూడండి వచ్చింది మాట్లాడే వాళ్ళని వినండి ఫస్ట్ తర్వాతనే కొండలంట అది నిజంమేనా హ
మీరు చిన్నపూడు బాగుండేవార చిన్నపూడు బాగా ఎంజాయ్ చేసేవర
నేను చిన్నప్పుటికంటే ఇప్పుడే బాగా ఎంజాయ్ చేస్తున్నాను
అ
ఇదిగంటే చిన్నప్పుడు డబ్బులు ఉండేవి కాదు చేతిలో ఎక్కడ కన్నా వెళ్ళి తినాలన్నా
ఆ
ఇంట్లో వాళ్ళనీ అడగాలి నాన్న డబ్బులుయ అని అప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బుల తోటి తినాలి
హ
ఇప్పుడు మం జాబ్ చేస్తాం మన వస్తయే డబ్బులు మనం వెళ్తాం
అతే ఈ మద్య ఏమైనా చెప్తే చే
ఆ
టిప్స్
హలో
హలో
అది నిజమేన్నా కాదు
నిజమే అండి
అ తని మి మీది మీకెలా ఉండేది
చిన్నప్పుడు బాగుండేదండి
మీకు చిన్నప్పుడే బాగుండేదా,
ఊ
ఎందుకని
ఎందుకంటే అన్ని తెలుస్తున్నాయి
అప్పుడుంటే ఏం చేయాలో తెలియదు ఆ అడుకున్నమా తిన్నామ పడ్నమంటావా
అవును అండి
మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీరు,
నేను ఇప్పుడు చదువుతున్నా అండి, అండర్ గ్రాడ్యుయేషన్,
ఓకే అంటే మీరు ఇప్పుడు ఏమైనా కోర్సులు చేస్తున్నారా ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజెస్ అలా,
హ అండి
ఆ
సో సోలోగా నేర్చుకుంట అండి
ఇయా ఈ ప్రోగ్రామ్ ని లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు,
ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది జావా
జావనా
హ
మీరు జాబ యూట్యూబ్ లేకపోతే డైరెక్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ లేకాపోతే
ఫ్యాకల్టీ తోనే ఉన్నాండి, సరే
ఫ్యాకల్టీగానా మీ ఫ్యాకల్టీ బాధ త్తర
ఆ పర్లేదండి అంతే అద డమేజ్ వేరే ఉంటది మ
మీరు జావా కంటే ఉంటే అ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అ నేర్చుకొని ఏమన్నా ప్రాజెక్ట్ అట్ట చేసారా
ఇంత ప్రాజెక్ట్ అంత దూరం వెళ్ళదండి జస్ట్ ప్రోగ్రామ్ మీదనే ఉనే
అవు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మీద మి ఒపీనియన్ ఏంటి
అది ఉద్ధం వీస అండి ఉద్ద్దం అది ఎందు చే తెలిదు యుద్ధం చేయడం వేస్ండి తరచు మరచు ఉన్న మంచిది
హ
దానిల ఎఫెక్ట్
అసలు ఇప్పుడు ఎందుకు దేనికోసం అని కూడా తెలియదంట
తెలిసింది
ఆ దేని కోసం
ఎల్పిజీ త జరుసి
ఎల్ జ గ్యాస్ కోసం కదండి యుద్ధం జరిగగేది ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు
హ్మ్
ాన్ వచ్చి ఒక ఇరాన్ వాళ్ళుగానీ చేసుకుంటే అది ఒక పవర్ఫుల్ కంట్రీగా మారింది
హ్మ్
అందుకోసం మీరు మీరు ఆ ఆ మిసైల్స్ తయారు చేయకూడదని గొడవకు దిగింది అమెరికా
మతే అం
దానికోసం రాని వాళ్ళ మన ఇండియాలో ఎల్పిజి గ్యాస్ తక్కువయింది అదే మనం ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం గ్యాస్ ములే సమోర అలాంత మల్ల అయి పోయింది నా వ ద కోస కాసి దందలుది
అ అవునా
ఏ మడత పాడత
ఇది ఈ ఎఫర్ట్స్ అలా ఉందండి వృద్ధం ఎఫర్ట్స్
హ్మ్ అవును పక్క దేశాలు కూడా చానా ఇబంది పాడు సన్నాయిదదా
ఆ అది ఎలిగాల్లి అదివిపం చే వ్యవస్ సరే
ఆ
వెలిగి వచ్చి చెప్పకుండా
చెప్దామని ట్రై చేస్తున్నా కానీ ఆడు నా మాట వినట్లేదు
అవునండి
ఆ ఒక రోజు వెళ్ళాలి వెళ్ళేసి యుద్ధం ఎందుకు మీరు అని కూర్చబెట్టి మాట్లాడదాం అనుకుంటున్నా దానికి మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడులే
హ
ఆ అన్ని సపోర్ట్ రమ్మంటే అంటే ఆడు రాడు నేను అంటే నేను ఎప్పుడు రూమ్ లో పండుకుంటా ఎవడతో కలవడు క్లాసులా పోత్ తాడు అంటే క్లాసు కు పోడు
అవునా అండి
ఆ అమ్మాయిరా ఈ అమ్మాయి రా అమ్మాయి గోలే
అమ్మాయిలు వద్దు అండి ఓ
అమ్మాయిలు దంటిరు ముద్దంటారండి అది చనా తప్పు పోండై
ఏంది
అంతే అమ్మాయిల గడవ వద్దు చదువుకో బాగా ఉద్యోగం చేసుకో
హ
ఉ అది
మీరు ఏం చేస్తున్నారండి
నేనా నేను ఏదో జాస్ ప్రయ్ ఇంటెన్షిప్ చేస్తున్నా మీరు మీరు చదువుకుంటున్నారా
యా
ఆ యా యా జై బాలయ్య
చలండి ఏ అల్లు అర్జున్
అలాయ జనే
ఉ
ఉ మీరు మూవీస్ అట్ల ఏమన్నా దొవులాడుతారా
ఆ
మూవీస్
నువ్ అందరి కోసం వెయిటింగ్ అండి
దురంధర్ కోసం వెయిటింగ్ గా అసలు మీరు పార్ట్ వన్ చూసారా
చూశాం అండి
నిజం చెప్పు
చూశా వండి
దాంట్లో ఒక పాట పాడు
పస్ ఫస్ట్ మీరు చూడండి తప్పండి మాట
పర్సనల్ విషయాలయి దానిలో క్యారెక్టర్ లో నీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం అండి
హీరో పేరుం పేరుండి
దుర్నంద అండి
మ్ ధురంధర్ సినిమా పేరు కాదు ఒ, దానిలో హీరోయిన్ బాగా నచ్చిందనుకుంటా
కదండి
ఆ నీక హీరోయిన్ బాగా నచ్చింది అనుకుంటా కదా ఎన్నిసాల్ చూసావ్ సినిమా
ఆఫ్ చేసామండి ఆఫ్ ఉంది
ఆఫ్ ఉందా ఇంకా నువ్వు హాఫ్ సినిమా చూసి, ఇంకా దురంధర్ టూ కోసం వెయిటింగ్ అంటున్నావ్, ఏం మనిషివాయ్యా
రివంజ్ కి
చూసా
మకు
మరి నేను నేను ఎంత ఎంత వెయిటింగ్ ఉండాలి ఇంకా
ఏదో వెయిట్ చేయండి
వెయిట్ చేస్తా మిమ్మల్ని కూడా వెయిట్ చేపిస్తా
మ్
మరేంటి సంగతులు ఇంకా
మీ సైడ్ ఎండా ఏలా ఉందండి ఎండ ఎండబ్బా ఎలా ఉందండి
ఎంట ద పందలుగానీ మళ్ళీ కలుసుకుందాంబాయ్
బాయ్ అండి